హలో
హలో?
హలో
హలో
హలో
హలో
వినిపిస్తలేదా?
ఆ వినిపిస్తుంది. నిక్ విన్పిస్తున్ స్తలేదా?
ఫోన్ దగ్గర తీసి మాట్లాడండి, వినిపిస్తలేదు సరిగ్గా?
ఆ, ఓకే ఓకే చెప్పండి?
ఏం చేస్తుర్రు? హలో
హలో
ఏం చేస్తున్నరు? హలో
హలో
వినిపిస్తలేదా?
ఆ, వినిపిస్తుంది.
ఆ, ఏం జేస్ తున్నవూ?
ఏం చేస్తాలేను.
తిన్నావా?
తిన్నా, మీరు తిన్నారా?
ఆ తిన్నా, ఏం చేస్తున్నరు?
ఏం చేస్తాలేను, మీరేం చేస్తున్నారు?
ఏం లేదు, పండ్కొని ఉన్నా. మీరేం వర్క్ చేస్తరు?
ఏం వర్క్ చేయను. మీరేం చేస్తరు?
నేను ఇంట్లో ఖాళీగానే ఉంటా.
అవునా, నేనింకా కాళీగానే ఉంటా ఇంట్లా.
ఏమి స్పెషల్ చేస్ ర్రు ఈ రోజు వంట?
ఈరోజు కాకరకాయ కర్రీ చపాతి
ఉ
మీరేం చేసిరు
మేము టమాటా కర్రీ రైస్
అవునా
హ
ఇంకా ఎంది మరి
ఏం లేదు
హు
ఆ ఏంటండి మరి విశేషాలు
ఎంది
ఇంకేంటి మరి
ఇంకా చెప్పాలి మీరే
ఏమి లేదు ఎండలో బయట తిరుగుతున్నారా బాగా
ఆ
ఎండలో బాగా తిరుగుతున్నారా బయట
ఎండలో తిరుగుతలేం ఎండ మస్తుంది కదా అందుకోసమే తిరుగుతలేం
అవునా
ఆ మీరు తిరుగుతున్నారా
అవును బ్రో మేము మా విలేజ్ లో చాలా పెల్లి ళ్ళు ఉన్నాయి తిరు
పెళ్లిలు ఉన్నాయా ఎండ బాగుందా
మేమండి
ఇంకా ఎంది మరి తిన్నారా
ఆ తిన్నాము
హు ఏం చేస్తున్నారు ఇప్పుడు టెంపుల్ కా
ఆ
టెంపులు కి యెల్తం కదా అప్పుడప్పుడు
అవునా
ఆ
ఏ టెంపుల్ కెళ్తారు ఎక్కువ
ఇక్కడ శివమందిర్ ఉంది శివమందిర్ కి కేళ్తాం ఎక్కువ
అవునా
ఆ మీరు ఎళ్తారా
ఆ మేము కూడా ఎళ్తాం
అవునా ఏ టెంపుల్ వెళ్తారు మీరు ఓహ శివయ్య టెంపుల్ కా ఓకే ఓకే
ఆ మా విలేజ్ లో మా విలేజ్ లో హను మాన్ టెంపుల్ కడుతున్నారు ఇప్పుడు కొత్తగా
విలేజ్ లో టెంపుల్ ఏం టెంపుల్ అది హనుమాన్ టెంపుల అవునా ఓకే ఇంకా మరి
ఏం లేదు మీరు శివరాత్రికి ఉపవాసం ఉన్నారా
ఆ ఉపవాసం లేకుండే ఇంట్లానే పూజ చేసి తిన్నాం మీరు
అ నేను కూడా లేకుండే
అవునా
ఆ
మరి హోలీ అయిపోయిందా బాగా ఆడిర్రా
ఏదో అట్లాట్లా
అవునా
మీరు
మేమి ఇంకా ఆడినాం బానే ఆడినాం
అవున
హ
ఆ
ఇంగ మరి
కా ఏం లేదు
ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్
ప్రజెంట్ పండుకొని ఇప్పుడె లెసిన
అవునా
ఉ
ఓకే ఓకే
తిన్నారా మరి ఇప్పుడు
తిన్నా అప్పుడు ఆఫ్టర్నూన్ తిన్నా
ఆఫ్టర్నూన్ తిన్నారా
ఇల్ ఎలానే తిన
ఓకే ఏం పెట్టరు మరి పెళ్ళిలా
పెళ్ళిలో రైసు బగారా రైస్ ఇంకా వైట్ రైస్ ఇంకా పప్పు ఇంకా ముూందాల్ ఇంకా వంకాయకరి క్యా బేజీ లడ్డూ
స్వీట్ ఏం పెట్టలేరా
లడ్డు లడ్డు పెట్టిందు
లడ్డు పెట్టిర్రా
మచ్చిగానే ఉండే కా కాకపోతే అది ఏదో సిస్టమ్ అంటారు కదా నిల బడె తినడం
భఫ్సిష్టమ్ ఉండేనా ఓకే ఓకే పెళ్లి బానే జరిగిందా మరి
అవును మంచిగా జరిగింది
అవునా ఇంకేంటి మరి విశేషాలు
ఏమీ లేదు
మీ సైడ్ ఉడకపోస్తుందా
చాలా
ఇటీ ఇంకా మస్తు ఉడుకపోస్తుంది
అవునా
ఆ మస్తు ఎండ అయితే ఘోరంగా ఉంది ఇటు
ఇటు కూడా బాగా ఎండా ఉంది
ఆ ఇంకా మరి ఇప్పుడు వంట చేయల్ల
ఆ ఇప్పుడు ఇప్పుడే కాదు తర్వాత చేస్తాం
కొద్దిగా అయినట చేస్తారా ఎంది మరి ఈ రోజు స్పెషల్ సాయంత్రం
మా డాడీ ఉపవాసం ఉన్నాడు ఈ రోజు ఏదో ఒకటి వండాలి
అవునా ఓకే ఇంకా మరి
ఏమి లే
అచ్చిరు మరి మస్త్ మందే అచ్చిరా
చాలామంది వచ్చిండ్రు
అవునా
ఊ
హు అమ్మాయి వెళ్ళిపోయిందా మరి పెళ్ళికతురు
వెళ్ళలే ఇంకా
ఆ సాయంత్రం వెళ్తేదేమో ఉహు
మీరు ఆటలు ఆడుకుంటారా ఏమైనా
ఆ ఆట మస్తు ఆడుకుంటాం మేము
అవునా మీ ఫేవరెట్ ఆట చెప్పండి
నా ఆటలే ఏం ఆడుకోను కానీ నేను మస్తు యోగాలు చేస్తా
అవునా
ఏవో చేస్తా నేను పొద్దున్న సాయంత్రం వాకింగ్ చేస్తా
హు
అవును
మంచిగానే హెల్తీగా ఉన్నారు కావచ్చు మీరు
ఆ మీరేం చేస్తారండి
నేను తింటాను పండుకుంటాను
అవునా వాకింగ్ అవి ఏం చెయవా
చెయ్యను
చెయవా నేనైతే చేస్తా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం యోగా చేస్తా పొద్దున సాయంత్రం యోగా చేస్తా టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాకింగ్ చేస్తా ఉమ్
గేమ్స్ అట్లా ఏమిఆడరా
గేమ్సా
ఉమ్
గేమ్స్ ఆడుకుంటాం అట్లా రింగ్ బాల్స్ వాలీబాల్స్ ఆడతాం అట్లా సెటిల్స్ మీరేం ఆడరా
నేను ఏదో అట్లా అట్లా ఆడుకుంటా ఏదో ఒక గేమ్
అవునా ఉమ్మ్ ఇంకా మరి
మీ సైడ్ దీపావళి ఎలా జరుపుకుంటారు
మంచిగా జరుపుకుంటాం టూ డేస్ పండగ మా సైడ్ దీపావళి
ఓకే టూ డేస్ పండగ ఉంటదా
అవును
అవునా మరి నాగుల పంచమికి ఎక్కడ పాలు ఎక్కడ వేస్తారు మీరు
పుట్టమిదేస్తం మాహదేవి టెంపుల్వును దేవు పెడతా పెడతా
ఓకే ఓకే
మంచిగా జరుపుకుంటామ్
మరిదినమంతా ఉయ్యలో ఉగుతారా
అవును
మస్తు ఊగుతారు కద ఊయాలా
ఓ
మ్మ్
ఊగే వాళ్ళు
ఇంకా మరి
ఏమీ లేదు ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో
ఆ
ఇంట్లో ఎవరెవరు ఉంటారు
మా ఇంట్లో మా
అవునా
మీ ఇంట్లో
మా ఇంట్లోఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాం
ఫైవ్ సిక్స్ మెంబెర్స్ ఉంటారా మా ఇంట్లో మేము త్రీ మెంబెర్స్ ఉంటాం
అవునా
అవును ఉమ్
పనులన్నీ
ఏంటి
పనులు అన్నీ అయిపోయినాయా
పనులు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు కాసేపు అయినాక యోగా చేయాలి
అవునా
ఆ నా యోగా టైం అయిపోయింది. ఇప్పుడు యోగా చేస్తా నేను హ్ ఎం క క మరి మీరు చెయ ట్ట యోగా
నేను యోగా చేయను. ఏమి చేయను నాకు కొంచెం బోరింగ్ కొడుతది.
తిని పడుకుం తర
హ్
అవునా
ఆ
ఇంకా మరి
ఏం లేదు
ఏం జేస్తున్నారు. మరి ఇప్పుడు
ఏం చేస్త లేరా
ఏం జేస్తలేం.
అవునా
ఓకే